ఆ చెప్పండి
అ హ్ బాగున్నారా
ఆ నేను బాగున్నాను
మ్మ్ నేను కూడా బాగున్నా
ఓహ సరే సరే రా
ఆ ఇప్పుడు మన చిన్ననాటి జ్ఞాపకాలు అని ఇది దీంతో మాట్లాడదామా
ఆ హా సరే రా చెప్పు చెప్పు
మీ మీ చిన్ననాటి జ్ఞాపకాలన్ ఎలా ఉన్నాయి కొంచము మాకు చెప్ రా మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమేమి చేసారు చిన్నప్పుడు, ఇలా పోయిందేమి చిన్ననాటి ఏమైనా గుర్తు ఉన్నాయా గుర్తు ఆవి అందము. ఉంటాయి అన్ని ఇలా ఉన్నాయ అమ్మా చెప్తారు కొంచెం
ఆ సరే రా ఇప్పుడు ఎట్లా గుర్తుంటాయి చాలా కాలం అయింది బా మేము చాలా చిన్నగా ఉండే అప్పుడు మేము ఆ నా చిన్నప్పుడే పెళ్ళయింది పదహారు సంవత్సరంలోనే పెళ్ళయింది నాదు అప్పుడు ముందు నాకు అంతా ఏమి గుర్తు లేదు ఇ పెళ్ళి అయినాంకనే ఉన్నాయి అన్నట్టు మేము చాలా మంది ఉండే అప్ ఇప్పుడు అన్నలు చెల్లెళ్లు తమ్ముళ్లు అలా చాలా మంది ఉండే మేము మేము పదహారు మంది ఉండే మేము అవునా రా మరి మీర ఎంత మంది ఉన్నారా మీరు నీది ఎలా ఉన్నద రా చిన్ననాటి జ్ఞాపకాలంటే